హలో హలో ఊ బాగున్నమండి, బాగున్నారా? వినపడట్లేదా నా మాట మీకు కొంచం కూడ? సిగ్నల్ ఉండదు అడవిలో ఉంటరు మనుషులు.
బావున్నరాండి?
హలో
ఆ బాన్నర అండి? మాట్లాడట్లేదు ఎందుకండి అప్పడి నుండి మాట్లాడుతుంటే?
నేన్ మాట్లాడుతున్న మీకే వినిపించడం లేదు, ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా.
అవునా. తిన్నరా అండి?
ఇంకో తెలుసా అమ్మకి పాలు తెచ్చామండి పాలు తెస్తే ఆ పాలు ఇగా అమ్మిన్ని నేనిన్ని తాగేసామండి. బ్రెడ్ ఉండా అండ్ డవ్రెడ్ ఉండా ఇందులో ఇక తీసుకొని తినేసాం ఇప్పుడే.
మీ పని బాగుందండి.
ఆ ఇందాకనే అమ్మకి స్నానం చేయించి ఇగా, డైరెక్ట్ మంచిగ పొయ్యి మీద పాలు పెట్టేసిన. న స్నానం చేసినాంగ పొయ్ తినేసిన మంచిగ
అవునా
అవునండి. మీరేం చేస్తున్నరు?
ఏం లే అండి
అవునా ఇంగ మీకో విషం తెలుసా?
నసూ చెప్పండి
అంటే ఇంట్లో పేష్ షెంట్లు ఉంటే వాళ్ళకంటే ఎక్కువ మంచిగ ఉన్న వాళ్ళే అన్ని తింటారండి అసల్. ఫుడ్ గినా
అవునండి
మా చిన్నకొళ్ళ ఇంట్ల కూడ అంతే ఆ అంతే, ఎందుకంటే బావకు ఫి అంటే అట్ల చెయ్ ఇరగడం మళ్ళీ మిడ్ గానికి ఫీవర్ వచ్చిందనమా అంటే అక్క కొడుక్కి
అవునా
అట్ల జ్వరం రావడం వల్ల చాలా అంటే వాళ్ళకి ఇద్దరికి వచ్చింది కదా అని మంచి మంచిగ అన్ని చేసి పెట్టింది అక్క. వాళ్ళు ఇద్దరు తినట్లేరు మంచి ముప్పే ఆ అక్క పెద్ద కొడుకును అక్కనే ఇద్దరు మంచిగా వాకింగ్ చేసారంట అన్నీ
అవునా
అవునండి గట్ల ఉంటది మళ్ళా
తెలుసా అండి నాకు ఒకటి అర్ అర్థమైందండి దేవుడు అనే వాడు పక్కా ఉంటాడు కర్మ ఉంటేయి కదండి ఖర్మ పక్క చూపిస్తది అండి నేను ఒక సిచ్యువేషన్ చెప్తా అండి నాకు అర్థమైందండి ఈ రోజు థింక్ చేస్తుండే నేను నాకు మనుషులు అంత ఇష్టం ఉండదండి లే నేను ఫ్రెండ్స్ కోసం కూడా ఏడవనండి ఎక్కువ
అవునా అండి ఇప్పుడు ఏడుసు
ఫ్రెండ్స్ కోసం కూడా ఇంగా ఫస్ట్ టైం అండి అసలకి ఒకసారి మా స్నేహితురాలు ఉంటదండి ఒకసారి నాకు మధ్యలో ఒకసారి జాబ్ వస్తే మా స్నేహితురాలు బా గా ఏడ్చింది ఎందుకు ఏడుతాంది నేనే అనుకున్నాను అసలు అది ఎందుకు ఏడుతంది అని
ఆ ఒక్కతి అయితది అనా ఆమె టాలెంట్ లాగేసుకుని తన లైఫ్ తనే తనే నేను ఉన్నా కూడా తను నన్ను అంటే తను వర్క్ చేసుకుంటూనే ఉంటది కదా నా కోసం ఏడవల్సినంత మంచిదాన్ని నేనేం కాదు కదా అంత వర్త్ నీ కాదు కదా అని నేను థింక్ చేసినా ఆమె ఎందుకు ఏడ్చింది అని అనుకున్నా అండి అప్పట్లా ఈయన్ని అనుకుంటుండే అండి అప్పట్లో మళ్ళీ తను ఇంకొక ఫ్రెండ్స్ కూడా బీటెక్ లో అందరూ వెళ్ళిపోతుంటే ఏడుస్తారు కదండి మనం కళాశాల వదిలినప్పుడు అసలు ఎందుకు ఎడుత్తన్నారు వీళ్ళకి బ్రెయిన్ బ్రెయిన్ ఉందా ఏమో అనిపిస్తుందండి
ఏమని
ఫస్ట్ టైమ్ అండి ఎం టెక్ వచ్చినంక కొంచెం మెచ్యూర్డ్ అయినా అనిపిస్తుంది ఏమో అండి నేను ఇంతకు ముందు వీళ్ళు నాకు
అంటే మీరు మనిషి ఎదిగారు కాని మీ మెదడు అలానే ఉండిపోయిందనమాట
ఉ కానీ ఇప్పుడు వచ్చింది అనుకుంటా అండి ఇంగ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు స్నేహితురాలు వెళ్ళినంక నాకెందుకు జాబ్ రాలేదు వాళ్ళ వాళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళని నేను ఎందుకు ఫోర్స్ చేసి వాళ్ళని జాబ్ కు పంపించిన లేదండి నేను వాళ్ళు అసలు రా
ఆ
అంటే నేనే కావాలని తీకుపోయిన నండి ఎక్స్పీరియన్స్ వత్తాది రిజల్ట్ మీరు పోకొద్దు ఎక్స్పీరియన్స్ వత్తాదని తిగిపోయినండి వాళ్ళని నేను అక్కడికి వెళ్ళక వాళ్ళు వచ్చింది నాకు ఆ నాకు రాలే ఐమ్ హ్యాపీ ఆమ వాళ్ళకు వచ్చినందుకు నాకు సంతోషమే అండి కాకపోతే వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ డే నుంచి పోతున్నారండి ఇంగ నాకు ఇంగా ఫస్ట్ టైం అండి నా కళ్ళల్లో నా ఎడమ కళ్ళ నుండి వాటర్ వచ్చినాయండి అప్పుడు మా స్నేహితురాలు నా దగ్గరకు వచ్చి ఏం కాదు అని చెప్పిర్రు అండి ఏంది నేను ఎందుకు ఏడుస్తున్న నాకు ఏమన్నా పిచ్చా బట్ నేను ఎక్కువ పి ఎక్కువ ఫీల్ అయతున్నా అండి ఫుల్ బోర్ అయతుంది ఏం చేయాలో అర్థ అయితలేదండి టూ డేస్ కాడినుంచి అట్లనే ఉన్నా అండి
అంటే కొంత మందికి అలవాటు అయితాదంతే అండి ఆటోమేటిక్ గా వచ్చేస్తుది వాళ్ళు పో తున్నారంటే తట్టుకోలేము కొన్ని అంటే కో
ఉన్న కట్ ఉండదండి అసలుకే ఉండదు సరికి
నేను కనెక్ట్ అయ్యానంటే అంతే అండి అసలు ఘోరంగా ఏడుస్తా కనెక్ట్ అయితే మాత్రం అంటే వాలకటాచ్ అట్లా అయితే ఏమోంది నాకు ఎవరికో ఎవరి మీద నైనా అంతే ఒక మనిషికి నేను మంచిగా అంటే అంత చనివి అంటే మంచిగా మాట్లాడతాం కదా అన్ని రోజులు ఉంటాం కదా అట్లా భయంమవుతుది వాళ్ళు విడిపోతున్నారంటే మళ్ళీ ఒక విషయం ఏంటంటే నాకు కొత్త పరిచయాలు వేయించుకోవడానికి చ లా టైం తీసుకుంటా నేను నేను మా బీ టెక్ ఓకమ్మాయితో ఆ పరిచయం పెంచుకోవడానికి నాకంతా సమయం పట్టలేదు కాకపోతే మిగతా ఎవ్వరుతో అనయినా సరే నేను చాలా టైం తీ సుకుంటా నిబ్బీలు ఉండరు గా నిబ్బీలు లే తోటి చాలా తొందరగా తీసుకుంటా గాని
ఏంటి ఏంటి
అవునండి నిబ్బి నిబ్బి నిబ్బా తెలిసా అండి మీకి
మీకు మీకు తెలుసాండి చెప్పండి
ఆ నిబ్బిల తోటయితే కొంచెం తొందరగా స్నేహం కుదుర్చుకుంటా గాని అంటే కొంచెం ఇట్లా ఉంటరు కదా వాళ్ళతోటి నాకు భయమవుతాది అసలు కొత్త స్నే స్నేహాలు ఇట్లాంటే చాలా భయమైతదిక నాకు చాలా అంటే చాలా టైం తీసుకుంటా
ఎందుకండి అలా
కే భయమవుతుంది విడిపోయినప్పుడు మళ్ళీ అబ్బా నాకు ఇ ఇంత మంచి మనుషులు దొరకడం కష్టం కదా
ఉమ్
అది బాగా అనిపిస్తుంది ఇంత మంచి మనకి అంత అంటే ఎట్లా నమ్మకంగా మంచి ప్రేమ అంటే ఉంటది కదా కొంచెమైనా అంతకన అంటే వాళ్ళు మనకి అంతే దొరకడం కూడా చాలా కష్టం బయట అంటే ఇక భయమైతది ఇగ బాధనిపిస్తది ఇగ అట్లా
ఉహు హు
అందుకే అండి ఇంకేం చేస్తున్నారు మరి ఇగ బాధ పడుతున్నరా మరి రోజు ఆ ఒక్క రోజేనా
ఉ ఆ ఒక్క రోజె కొంచెం ఆమె ఏమేమో ఇస్తుంది
తింటున్నారు కదా మంచిగయితే
తింటున్నా అండి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి ఎవరు ఎక్కడ చచ్చిపోయినా నేను తింటూనే ఉంటానండి
అంటే ఒక పక్క ఏడుస్తూ కూడా తినే రకాలే నేను కూడా అంతే అండి ఒక పక్క ఏడుస్తూ తింటనే ఉంటా ఏదో ముచ్చట చెప్పబోతున్నారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏదో చెప్పారు అని అ ఏ ఏమో చెప్పబోతున్నారు కదా ఇందాక అంటే మీ ఫ్రెండ్ ఇంకేదో చెప్పారు అనుకుంటా
నాకు ఆ జాబ్ రాలేదని నాకు లోపల చాలా బాదుంది దానికోసం నేను ఎడతాండే ఒంటరి గున్నప్పుడు ఏడ్ద్దామని ము నాకు తట్టుకోలేకపోతున్నాండి బస్ ఆటోలో ఉన్నప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేస్తుందిండి జాబ్లే లేకా ఎందుకు నాకు కనీ ఇంకెందుకు ఆల్రెడీ ట్వంటీ త్రీ కానీ చెట్లా ఆట్లన్ అనుకుంటే నాకు వస్తుందండి అయితే మేము రూమ్ కోవచ్చాక మా ఫ్రెండ్ వాకిన్స్కెళ్ళి ఇట్లా అటెండ్ గా ఎం కాదు అని చెప్తుందండి నాకు కంట్రోల్ కాలేదని ఇం అట్లా ఏడుపోచ్చేసింది ఇంకా అండి ఇంకా తర్వాతకి నెక్స్ట్ డే ఇంకా ఇంకా నాకు జాబ్ ఎందుకు రాలే ఇట్లనే బాదా అనిపించిందండి
అయ్యో బాధపడకండి మనకి వచ్చే టైంకి మనకు వస్తది అంటే చెప్కున్నా నేను
అట్లే ఉన్నా అండి నేను అయితే ఇంటి దేగ్గర కూడా ఇస్తూనే ఉన్నాండి ఈ జూన్ జూలై మే మంచి మంచి మంత్లే కాదండి
మీరింత బాధపడ్డందుకు మీ భవిష్యత్ మంచి ఉండాలని కోరుకుంటున్నానండి
థ్యాంక్స్ అండి కాకపోతే తెలుసా నేను ఎంత బాధలో ఉన్నా కూడా నేను ఫుడ్డు మాత్రం తింటాను కోపం వచ్చినా కూడా ఫస్ట్ పూట్టే తింటాను ఎప్పుడు
ఏది దానివల్ల కొంచెం అంటే కోపమయాన్ని పోత అండి కొంచెం మనశాంతి మనశాంతి అనేది దక్కుతది తెలు సా ఆహారం తీసుకోవడం వల్ల
ఏమో అండి ఫుడ్ అలవాటు అయిపోయిందండి కోపం వచ్చినా ఏడిపు వచ్చినా ఫుడ్ ఇంపార్టెంట్ అండి
తినాలండి మరి నేను కూడా తీన్ నేను అయితే నీకంటే చాలా తింటానండి అసలు
ఉమ్ నా గురించి మికు తెలిదండి
ఇందాక మా తాతగారు వచ్చారండి అడుగుతున్నారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు ఇప్పుడు చేసుకుంటావా అని
మూతీ మీ నువ్వు చచ్చినప్పుడు అనపోయినారండి
అయితే చెప్పానండి అంటే నేను పెళ్లి చేసుకునే టైం కి చెప్తా తాత కానీ ఇప్పుడు నేనైతే చేసుకోను ఆ టైంకి నువ్వే చూద్దులే అని చెప్పిన ఇక ఇంకేం చెప్తామండి అంత అట్లా అనద్దండి ఆమె ఆయన ఏ తాత అనుకుంటున్నారండి మమ్మీ మా అమ్మ వాళ్ళ చిన్నయన మా మా అమ్మా ఇక ఆయన పోయినాక నా మీద చూపెడుతది ప్రతాపం మొత్తం
అవునా అండి
అమ్మ సైడ్ చుట్టాలండి మల్ల అవునండి కొంచెం దగ్గరళ్ళు కదా మరి అట్లా అంటే బాగోదు కదా అంటే మాకు మళ్ళీ అమ్మమ్మ తాత కూడా లేరుగా వాళ్లే అమ్మమ్మ తాత అంటే అమ్మమ్మ అమ్మ వాళ్ళ చిన్నయినా చిన్న అమ్మ
ఆహా అవువు అనద్దులేండి అట్లా తప్పు నేను నార్మల్గా అన్నా జోక్ గా అన్నాను
ఆ కామెడీ అని అర్థమైందండి అంటే నవ్వుకోవడానికి కొంచెం
అవునండి
ఇంకేంటి విశేషాలు ఉమ్ సరే తినండి మంచిగా
ఉమ్ బాయ్ అండి
బయ్ టాటా గుడ్ నైట్